నమస్కా.
నమస్కారం అండి.
స్తున్నారండి.
ఏం లేదండి. !
ఆ ఒకే ఈరోజు ఆ కొన్ని టాపిక్స్ మాట్లాడాలనుకుంటున్నామండి. సో మీకిష్టమైన ఏదైనా ఒక పండగా గురించి చెప్. ప్తారా అండి.? !
చెప్తానండి.
ఆ ఒకే చెప్పండి, కొంచెం మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుందండి. అలా రాకూడదు, ఒకే. మీరిప్పుడు మాట్లానీకి అనుకూలంగా ఉన్నారాండి? ఇప్పుడ్ ఇప్పుడు మీరు మాట్లానీకి అనుకూలంగా ఉన్నారా?
ఎస్, ఎస్ ఉందండి.
ఒకే అండి ఆ సంభాషించండి ఇప్పుడు. ఏదైనా పండుగ గురించి చెప్తారా?
మా ఊర్లో బతుకమ్మ పండుగ చాలా బా జరుపుకుంటామండి. !
అవునా, ఒకే. ఏం జేస్తారండి ఆ రోజు మీరు?
ఆ రోజు మేము మంచిగా పొద్దున్నే లేస్తామండి. మంచిగా రెడీ అయ్యి, బతుకమ్మన్ బేర్స్కొని, తిని, మళ్ళీ సాయంత్రం అందరం లంగవోణీలు ఏసుకొని బతుకమ్మ ఆడానికి వోతామండి.
ఒకే అండి. మీ చుట్టుపక్కన వాళ్ళు గూడా పాల్గొంటారా అండి బత్ బతుకమ్మ పండుగలో?
అవునండి, అవును.
ఆ ఒకే ఇంకా ఇంకా బతుకమ్మ గురించి అసలు ఎలా వచ్చిందని బతుకమ్మ పండుగ అసలు దేన్?
మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి. !
ఇంకా మీరు దేంతో డెక్రేషన్ జేస్తారు బతుకమ్మ పండుగని?
మేము రకరకాలైన పూలుతోన్ జేస్తామండి. గులాబ్ పూలు, తంగేడు. ప్పులూ.
ఆ ఒకే. మెయిన్గా ఏది ఎక్కువ బెడతారండి బతుకమ్మ దాంట్లో?
తంగేడు పూవండి.
అవునా ఇంకా.?
ఊ.. అన్నీ బెడతామండి తంగేడ్ పువ్వు.
హ్మ్.
గులాబ్ పూలు.
హ్మ్.
అన్ని బెడతామండి.
అ ఒకే. మీకు చాలా హ్యాపీగా ఉంటారా అండి ఆ రోజు మొత్తం?
అవునండి.
స్కూల్ కెళ్తారా అండి ఆ రోజు మీరు కాలేజ్ కైనా, ఆఫ్? ఫీస్కైనా ఎళ్తారా?
ఎళ్ళమండి ఇంట్లోనే ఉంటాము.
ఆ ఒకే. ఇగ ఆ రోజు మీకు హాలిడే అనమాట!.
అవునండి.
అవునా. ! ఇంకా అండి ఇంకా చెప్పండి ఇంకా ఇంకా వేరే ఫెస్టివల్స్ ఇంకా ఏమి ఇష్టం మీకు
మాకు ఉగాది అంటే గూడా ఇష్టమండి
ఓకే ఏం జేస్తారండి ఆ రోజు
ఆ రోజు మేము ఏడు కాల అయినా ఆ వస్తువులతోని మంచి పచ్చడ జేసుకుంటామండి
అవునా మ్మ్ హ్మ్ ఇంకా
ఆ రోజు గూడా మాకు స్కూల్ ఏమి ఉండదు మంచిగ ఇంట్లో ఉండీ ఫ్యామిలీతోనే పండగ జేసుక్ కుంటామండి
పచ్చడెలా చేస్తారండి మీరు
మేము ఏడు రకాలు ఏస్తామండి దాంట్లో ఉప్పు కారము మామిడి ఆకు మ ఛీ మామిడి కాయ వేప పువ్వు ఇవన్నేసి చేస్తామండి.
హ్మ్ హు ఓకే ఇంకా ఆ రోజుమెట్ గుడికి టెంపుల్కెళ్తారా అండి
ఎళ్ళమండి ఇంట్లోనే చేసుకుంటాం
అవునా ఎవరు చేస్తారండి పచ్చడి మమ్మీ చేస్తుందా డాడీ చేస్తున్నాడ
ఇద్దరు కలిసి చేస్తారండి
మీరు గూడా అందులో పాల్గొంట్
అవునండి ఎ హ్మ్ హు ఏ
ఆ ఓకే ఇకా అండి ఇంకే పండుగలు చేసుకుంటారు
తెలంగాణ పండుగలు చేస్ కుంటామండి
అవునా అందులో మీ స్పెషల్ బతుకమ్మ అండి
ఆ అవును
బతుకమ్మ తర్వాత దసరా వస్తుందా అంటే లేదా ముందే వస్తుందా
బతుకమ్మ తర్వాత అండి
అవునా ఆ రోజు ఏం చేస్తరండి మీరు
ఇప్పుడు ఇప్పుడండి
దసరా పండుగ రోజు
ను దసరా పండుగ రోజు మేము పొద్దున్నే లేసి గుడికెళ్ళి ఆ దర్శనం చేసుకొని దేవుని ఈవినింగ్ రావణ వద్దకు వెళ్తామండి కరీంబాద్ కి
ఓకే
మ్మ్ ఇంక చప్పండి
ఇంకా అండి ఇంక్ కా ఏదన్న పండగ గురించి చెప్తారా అండి
ఏం పనండి ఏం ఎడ్ చెప్తే చెప్తా
ఓకే
ఊ
ఇంకా అండి మీవి మిప్ పేరెంట్స్ కుడా అన్ని పండగలల్లో పాల్ కుంటారా అండి
అవునండి చె పాల్గొంటారు
ఓకే
ఊ
ఇంకా మీరు చేసుకునే పండగలు ఆ ఎక్క ఎక్కడెక్కడ జేస్తారండి మీ ఊర్లో జేస్తరా ఇంకా బయట గుడా పార్టిస్పేట్ జేస్తారా
ఎక్కడికి ఎళ్ళమండి ఇంట్లోనే చేసుకుంటాము
మీరు రోజు పండగలు చేస్కుంటారు కదా బతుకమ్మ ఇలా సో మీ ఇన్ ట్ ముంగట్నే పెట్కొన్ ఆడుకుంటరా లేకపోత్ తే బైట దూరం కెళ్లి ఆడు
బైటికి ఎళ్తామండి మా ఇంటి దగ్గర ఒక మైదానం ఉన్ టది అక్కడ్ కెళ్ళ ఆడుకోల్ తప్
మైదానం అంటే ఏంటండి
పెద్ద గ్రౌండ్ అండి అన్ విశాలంగ ఉంటది అందరు అక్కడికి వొచ్చి ఆడుకుంటారు
అవునా అది మరి ఖాళీగా ఉన్నప్పుడు దన్ని ఏ విధంగా యూజ్ జేస్తారండి మర మీరు
అక్కడా పిల్లలు ఆడుకుంటారండి క్రికెట్ అయినా
హు హు
ఊ
హే
అట్ల ఊ
ఇంకా అండి ఇంక జప్పండి ఇంకా మీరు దీపావళి రోజు పటాక్ కుల్ కాలుస్తారా అండి
తక్కువ అండి ఎందుకంటే ఎందుకన్ టే పొల్యూషన్ కాకుండా ఏం గాకుండ కొంచం దూరం ఉండమండి మేము
ఒయ్ అంటే మా ఇట్ల పొగరాని బాంబుల్ గుడ ఉంటై గదా
మేము వాడమండి అవి మా ఇంటి దగ్గర జంతువులు బాగుంటాయి అందు కే వాటికి ఏమైన అయితది అని
అవున మీరు అలా ఎప్పుడైన చేసారా అండి ఏమైన జంతువులకి ఇట్లా హాని కల్పించారా మీరు
ఏంటండి
మీరు ఎప్పుడైనా టపాసులు కాల్చి జంతువులకి హాని కల్పించారా
లేదండి లేదు
అయ్యో మరి ఎందుకండీ మీకు అంత భయము జాగ్రత్తగా వాడుకోవచ్చు కదా
వాడకుండా ఉండాల్సింది కదా అండీ
ఎందుకంటే అది పండుగ కదండి దీపావళి రోజు అంటే దివాళి అంటేనే బాంబుల పండుగ ఇగ
దీపాలు వెట్టుకుంటామండి
ఓకే మ్ ఓకే మీకు వ్రతాలు ఏమైనా ఉంటాయా అండి ఆ రోజు
అ మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తామండి
అ ఓకే వాళ్లు నోముకుంటారా అండి నోము ఏ విధంగా నోముకుంటారం ట ఏ దేవత ను నోముకుంటారు ఆ రోజు
మ్ కేదారేశ్వరుడు అని ఒక దేవుడు ఉంటాడు అండి ఆ దేవుని ఆ దేవునికి చేస్తారు
అవునా ఉమ్ హ్మ్ మీరు కూడా పాల్గొంటారా అందులో ఆ రోజు కూడా మీరు సాంప్రదాయంగా దుస్తులలో ఉంటారా లేదా
అవునండి సాంప్రదాయమే ఏసుకుంటారు
అవునా ఆ రోజు రాత్రి ఇ పండుగల అయితే పొద్దున అండి అది
నైట్ అండి పొద్దున చెయ్యరు పొద్దున అన్ని బంతి పూవ్వులు అవి గుచ్చుతార అండి దేవునికి పనులు చేసుకుంటారు
అయగారు వస్తాడా అండి రాత్రికి
కొందరి ఇంలు వస్తారండి కొరు చరుకుంటారు
ఓకే వాళ్ళు వాళ్ళే పూజ చేసుకుంటారా మీరు ఎప్పుడ వ్రతని చదివారా అండి
లేదండి మాకు కొంచెము నత్తిపోతుదండి అంత కేకదు ఇ మ
ఓకే కనీ ఆ వ్రత తా నింటే చాలా మంచిదని చెప్తారు కదండి.
అవునండి
మరి మీరు కూడా చదవచ్చు కదా.
నెక్స్ట్ టైమ్ చదువుతానండి.
అదే అదే ఓ కే అండి ఇంకా ఇంకా సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారండి మీరు?
సంక్రాంతి పండుగ రోజు మేము పొద్దున్నే లేసి ముగ్గులేసుకుంటామండి ఫస్ట్.
అకే ముగ్గులు డైరె క్ట్ ఇంకా ముగ్గులేసుకుంటారా?
ఊమ్ కలర్లు వేసుకుంటాం ముగ్గులు వేసుకున్నాక గొబ్బెమ్మల్ పెడ్ ఆ గొబ్బెమ్మలు పెట్టుకుంటాము అన్నీ చేస్తామండి.
ఓకే రంగురంగులం రంగురంగుల ముగ్గులేస్తారా? అంటే ఇంటి ముందు.
ఆ అవునండి. చెరుకు కట్టల ముగ్గులు.
ఓకే ఎన్ని రోజులండి సంక్రాంతి పండగ?
మూడు రోజులు చేసుకుంటామండి.
ఓకే ఊహూ ఫస్ట్ రోజు ఏం పడగండి? ఏం చేస్తారు ఫస్ట్ రోజు?
భోగి అండి భోగి మంటలు. సెకండ్ రోజు సంక్రాంతి అండి. కైట్స్ ఎక్కిస్తారు కదా అది ఫ్ నెక్స్ట్ సంక్రాంతి రోజు నెక్స్ట్ కనుమ అండి.
ఊహూ హూమ్
ఇంకా అండి?
కైట్స్ ఎక్కిస్తారా అండి మీరు కూడా?
అవునండి ఎక్కిస్తామండి.
హ్మ్ ఓకే పోయిన సంవత్సరం ఎక్కిచ్చారా అండి?
ఎక్కిచ్చామండి ఎక్కిచ్చాం ఎక్కిచ్చాం మా సిబ్లింగ్స్ మా సిస్టర్ వస్తే ఎక్కిచ్చామండి. ఇష్టమండి చానా. ఊమ్
మీరు ముగ్గులు ఎస్తారా అండి పతంగులెక్కిస్తారా?
పొద్దున ముగ్గులు ఏస్తామండి నై మధ్యాహ్నం వరకి కైట్లు ఎక్కిస్తాం.
ఓకే మీరు భోగి మంటలు కలుస్తార అండి మీ ఇంటి దగ్గర
కాలుస్తారండి మేం కాల్వము మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చేస్త ే చూస్తామన్నట్టు
చుటు పక్కల వాళ్ళందరూ ఒక దగర గేథెర్ అయ్యి చేస్తారు
ఉ అవునండి చాలా బాగుంటదండి
ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారండి దాన్ని
ఉ అవునండి
ఓ ఓకే అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారా ఓకే భోమిమంటలు అంటే దేంతో కలుస్తారండి అవి
నాక అంతలా తెలిదండి భోగి గురించి సంక్రాంతి గురించి అంటా తెలుసు
మీ ఇంటికి ఆయన వస్తాడా అండి ఇట్లా వేసం వేసుకొని ఇస్తారు కదా
గంగిరదులయినండే సంక్రాంతి రోజు వస్తారు బియ్యమయినా ఏమైనా ఇస్తామండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని మాత్ర తో గడుపినందుకు చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి